హలో
ఆ వాయిస్ వస్తుందా అండి
ఆ వస్తున్నాయండి
ఓకే నమస్తే అండి
నమస్తే అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడైతే ఆ ఫ్రీ ఏ ఉన్నా అండి
మ్మ్ హు మ్మ్ హు ఇంకా చెప్పండి మరి ఏం లేదండి నేను కూడా ఫ్రీగానే ఉన్నా ఇప్పుడే
రే ఉన్నారా అండి మ్మ్ హు పండుగ రంజాన్ కూడా ఇవ్వడానికి వచ్చింది మ్మ్ నాకు ఒక విషయం అడుగుత్ తాంది చెప్పక్కలేరా అండి
ఆ చెప్పండి చెప్తానండి చెప్పడానికి ట్రై చేస్తానండి
మ్మ్ మన ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి మనం జెండా లేపుతాం కదా అండి దాని గురించి వివరించగలరా అండి దేని గురించి మనం స్వతంత్రం చేయ్యగలర అని ఇట్లా చెప్పగలరాండి మీరు
ఆ టట్వంట సిస్ జనవరి అనే ఇది ఏమో మా వరల్డ్ లో ఏమంటే మన ఇండియాలో ఒక డ డొమెస్టిక్ అనేది రిలీజియన్ డొమెస్టిక్ క్ అనేది ఇష్యూ అయింది అన్నట్టు మాకు ఆ ఆ రోజు అందుకే ఆ రోజు ఏమంటారంటే రిపబ్లిక్ డే పబ్లిక్ లా కోసం ఒక డొమెస్టిక్ వార్ అనేది రిలీజ్ చేసింది ఎవరు గవర్నమెంట్
ఆ డొమెస్టిక్ అంటే దాని గురించి తెలుగులో చెప్పగలరా అండి మీరు
క్ అంటే అండి మా మేముేం చేసినామో దానికి మనమే బాధ వ వెలు
ఆహా అది అప్పట్లో ఎవరు చేసిినండి అది
అది గాంధీగాంట రు గాంధీ మహాత్మా గాంధీ ఉన్నారు చాచా నెహరు ఉన్నారు ఆ సమయంలో ఏమంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు మలానా అబ్దుల్ కలాం ఉన్నారు వీళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ అన్నట్టు ఈ లీడర్స్ ద్వారా అంటే మేము ఒకళ్ళ దగ్గర బానిసలలాగా బతికినాం కదా మా బానిస్ తత్వం ఎప్పుడు వెళ్ళిందింటే ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మా ఏమంటారు ఇండియా అనేది ఆ ఆజాద్ అయింది ఇండిపెండెంట్ అయింది అన్నట్టు అప్పుడు ఇండిపెండెంట్ అయిన తర్వాత పబ్లిక్ మొత్తం ఏం చేసింటే ఆ ఒకరిని ఒకరు కొట్టుకోవడం తిట్టుకోవడం వల్ల ఏమంటే ఎవరికి ఎవరు ఏమంటే పనిష్మెంట్ ఇవ్వడానికి లేకుండే కదా ఎవరెవరికి ఎవరు పర్మిషన్ పనిష్మెంట్ ఇస్తారు చెప్పండి అది చూసింలు అన్నట్టు వాళ్ళు లీడర్స్ ఇట్లా ఉంటే దొరగ నామంటే చెల్లదు వీళ్ళలకు ఒక డొమెస్టిక్ పెట్ట పేటలో ఎవరు ఒక పనిష్మెంట్ అన్నట్టు ఎవరు ఏం తప్పు చేసినా వాళ్ళలకు పనిష్మెంట్ ఇస్తారు అనేది డొమెస్టిక్ వార్ అన్నట్టు అది అప్పుడు రిపబ్లిక్ డే అనేది లాంచ్ చేశారు
అప్పుడు స్వతంత్రం వచ్చిందట్టు మనకి
ఆ ఇండిపెండెంట్ లాగా ఉ వచ్చింది ఫిఫ్టీన్త్ అగస్టు లోపు
ఆహా ఫిఫ్టీన్ జనవరి నుంచి మ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ఫిఫ్టీన్ ఆగస్ట్ వరకు
ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అగస్ట్ అప్పుడు ఏమంటే స్వతంత్రం వచ్చింది ఆ స్వతంత్రాన్ని దారి రిపబ్లిక్ డే లాగా ట్వంటీ సిక్స్ జనవరిలో చేశారన్నట్టు
అచ్చా అట్లానే అండి ఆ మరి ఏం లేదు ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి సంక్రాంతి అని పండుగ చేసుకుంటారు కదండి దాని గురించి ఏమన్నా తెలుసా అండి చెప్పగలరాా మీరు
సంక్రాంతి పండుగ అనేది హిందువులకు బాగా ఏమంటే ఇంపార్టెంట్ అంటకుంట ఆన్టారు వాళ్ళు పండుగ సంక్రాంతి పండుగ అ ఆ రోజు వాళ్ళు ఏం చేస్తుారంటే ఇంట్లో బాగా ఏమంటే తీపి వస్తువు తీపి తినడానికి కా అవన్నీ చేసుకుంటారంండి ఇంకా ఏమంటే అంటే ఆవులకు ఆ దాకి ఏమంటారు బొట్టులు పెట్టి పూజలు చేసుకుంటారు సంక్రాంతి ప పండుగకు
హ
ఉ ఇంట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు ఇంటి ముందు
ఆ
సంక్రాంత్రి పండుగ అంటే చటిన్యలు బాగా చేస్త చసుకుంటారు ఆ పండుగకి చనే చక్నేయాళ్లు బాగా అన్నట్టు ఆ పండుగ రోజు చేసుకోవడం
అచ్చా అంటే ఏమన్నా వాళ్ళ దేవునికి ఏమన్నా మ్మొకు
ఆ ఆ సంక్రాంత్రి అనేది ఎందుకు వచ్చిందో అనేది నాకు కూడా అంత క్లారిటీగా ఏం తెలీదు గానీ సంక్రాంత్రి పండుగ వాల్ల బాగా ఇంపార్టెంట్ పండుగ అని మాత్రమే తెలుసండి నాకు ఇంకా బతుకమ్మ పండుగ అంటేనేమో దసరా దసరా అని తెలుస అండి పెద్ద బతు
దసరా దేని వల్ల చేసుకుంటారండి మరి
బతుకమ్మ బ బతుకమ్మ దసరా అనేది వాళ్ళు సద్దులు బతుకు బతుకమ్మ అనేది ఉంటది వాళ్ళకు దే దేవుడు ఆ బతుకమ్మ దేవుడిని వాళ్ళు పా పూజలు చేసుకుంటారు పది రోజులు పది రోజులు పూజలు చేసుకున్న తర్వాత ఆ పదో రోజు తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటారు పదో రోజు ఏమో దసరా పండుగ పవన్ పం మం పండుగ అనేది చేసుకుంటారు వాళ్ళు పదో రోజు దసరా పండుగ అంటారు దాన్ని ఏమంటే ఈ బతుకమ్మ పండుగ అనేది దుర్గాదేవి కి సంబంధించిన పండుగ అన్నట్టు
దుర్గదేవి అప్పట్లా ఆమె ఆడతా ఉండేనా మరి ఎట్లా అన్నట్టు అమ్మ ఇట్లా తీసింది
వి ఒక ఏమంటార ఆ మీ కాలభే వాళ్ళు దాంట్లో శత్రువుడు అన్నట్టు ఆమె దుర్గా మాత శ దూణి ఆ ఏమంటే కొట్టింది అన్నట్టు చంపింది అందుకే నుంచి ఏమో ఈ దసరా పండుగ అనేది వచ్చింది ఒక మాక ఒక ఆడది ఏమైనా చేయొచ్చు
హ్మ్మ్
అనేది అప్పటినుంచి తెలిసిందన్నట్టు
అచ్చా ఇది ఆడాలి అన్నట్టు
ఆడాలి అని అప్పుడు బతుకమ్మని ఆడ ఆడాలిన్నట్టు వాళ్ళు ఇంకా దుర్గామాత ఏం చేసింది తామ చంపింది కదా శత్రువుల్ని ఆడది ఏమైనా చెయ్యొచ్చు ఆమె సా చెయాలని సంకల్పం పెట్టుకుంటే ఏమైనా సాధించచ్చు అని ఈ పండుగ ద్వారా ఆడోళ్ళలకు తెలుస్తుందిన్నట్టు
ఉమ్ ఆహా మరి ఇది ఉగాది అనేది వాళ్ళది కొత్త పండుగ అంటారు మరి దాని గురించి ఎట్లా అని వివరంచగలరా అండి
ఉగాది అనేది అండి వాళ్ళలకు కొత్త దినోత్సవం అన్నట్టు కొత్త సంవత్సరం ముస్లిం సళ్లకు మొహరం అనేది కొత్త సంవత్సరం ఈ ఇంగ్లీష్ క్యాలెం టండర్ల ద్వారా ఏమంటే జనవరిలో జనవరి అంటే కొత్త సంవత్సరం ఇంగ్లీష్ వాళ్ళకు తెలుగు వాళ్ళకు ఉగాది అంటే కొత్త సంవత్సరం ముస్లింళ్లకు మొహరం అంటే కొత్త సంవత్సరం అన్నట్టు
ఆహా అందుకోసం అంటే ఎట్లా అని వివరంచ ఇప్పుడు మో మోహరం ది ఏమన్నా వివరం జగలరాా అండి వాళ్ళది మొహరం కొత్త సంవత్సరం ఎట్లా వచ్చింది అని కొంచెం వివరించగలరా అండి
ఆ మొహరం పడుగ అనేది అది అది పాతకాలంలో ఏమో పాతకాలంలో మొహరం పండుగ లే ఇప్పుడు ఏమైందంటే మా నబీ ఒల్లా మన్వడుూని ఆ చంపిలు అన్నట్టు అదర్ కాస్ట్ోళ్ళు
ఆాహా
చంపినప్పుడు మా అప్పుడు పెద్ద ఏమంటే గొడవ జరిగింది అన్నట్టు పెద్ద వార్ జరిగింది అప్పుడు ఆ వార్ లో అ ఇది మన ముస్లింలకు వేరే క్యాస్ట్తో అయింది గొడవ
ఆహా
ఉ ఆ గొడవల అప్పుడే మన ఏమంటే ఇస్లాం అనేది దీన్ అనేది వచ్చింది నన్నట్టు
ఆ రోజు ఎట్లా దీన్ని నచ్చింది దానికి
అంటే ఆ గొడవలో మనం గెలిచినాం అన్నట్టు
ఆ దాని వల్ల మనకి ఏంటంటే కొత్త పండుగ ఆ రోజు మీ ఇది కొత్త పండుగ అనేది విరించగలరు
కొత్త దినోత్సవం కొత్త దినోత్సవాని అప్పుడే వచ్చింది అన్నట్టు అప్పటి నుంచి మొహరం అనేది మాకు కొత్త దినోత్సవం లాగా భావిస్తాము
అట్లానేనండి మన ఇ ఇది దీపావళిద ఏమన్నా తెలుసా అండి
దీపావళి అంటే నాకు తెలుసు తిన్న ఏమింటంటే ఇంట్లో ఈ అ తెలుగుళ్ళు దీపాలు పెట్టుకుంటారు ఆ ఇప్పుడు కూడా లక్ష్మీదేవిని వాళ్ళు పూజిస్తారు లక్ష్మీదేవిని ఎందుకంటే లక్ష్మీదేవి అంటే ధనంతో కూడిన దేవి అంటారు వాళ్ళు ఆమెని ఆ రోజు మంచిగా పూజ చేస్తారు ఆ తర్వాత ఇ ఇ అన్ని చోట్ల దీపాలు పెడతారు ఆ రోజు కూడా ముగ్గులు వ ంటారు ఇంటి ముందు ఆ తర్వాత పటాకాలు అన్నీ ఏమంటే మా ఇంట్లో పేలుకుంటారు అన్నట్టు వాళ్ళు
ఇంకోటి ఏంటంటే అండి వీళ్ళు ఏమన్నా ఇట్లా ధనలక్ష్మి గురించి వాళ్ళు డబ్బులు పెట్టి పూజలు చేస్తే కరెక్టేనా అండి అది
ఆ అదిమంటే అది వాళ్ళు పెట్టి ఎందుకు చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనంని ఆ లక్ష్మీదేవి కాళ్ళ మీద పెడుతున్నారన్నట్టు కాళ్ళ దగ్గర
ఆహా
టి పూజలు చేసుకుంటారు ఆ ధనం అనేది మెరుగ కావాలి అని ఇంకా పెరగాలి అని
ఆ ఇంకా అది ఉన్న నం ఇంకా ఇంకా పెరగాలని దాని నుంచి పెట్టి పూజ చేస్త
ఆ పూజ చేస్తారు అన్న ధనలక్ష్మి అని
ఆహా
హ
ఇక అన్నిీ ఫెస్టివెల్ అన్నిీ తెలుస అండి మీకు
ఆ అంటే అట్లా అట్లా తెలుసండి ఎంతా ఏం పర్ఫెక్ట్గా ఏం తెలీవు కొంచెం కొంచెం అయితే తెలుసండి
జా ఆహా మన ఇంకోటి ఏంటంటే మనది ఏమంటారు ఇది ఏమంటారంటే నా ఇంకో ఫెస్టివల్ ఉన్నాయండి దినిగురించి
తెలుగులది ఇంకా కృష్ణాష్టమి అని ఉన్నదండి
అష్టమియా
కృష్ణాష్టమి అంటే అంటే వాళ్ళ దేవుడు ఉంటారు కదండి కృష్ణ దేవుడు అని వాళ్ళు నమ్ముతారు దేవుడు కృష్ణుడు మా దేవుడు అని తెలుగుళ్ళలకు బాగా దేవుళ్ళు ఉంటున్నారు కదా అలా ఈ కృష్ణుడు కూడా ఒక దేవుడు అన్నట్టు కృష్ణుడు జన్మించిన రోజుని కృష్ణాష్టమి అని చెప్తారు వాళ్ళు
అంటే కృష్ణుడు ఆ రోజు జన్మించింది అన్నడు ఆహా జన్మించే రోజే వాళ్ళు
కృష్ణాష్టమి అని ఆ లేదు లేదు కృష్ణాష్టమి అని పండుగ చేసుకుంటారు కుంటారు వాళ్ళు
వాళ్ళు అందరు మరి ఇది ఇట్లా ఎక్కుతారు కదండి కి అది ఏమో ఛత్రి పైప్ ఎక్కుతారు దా అది కృష్ణాష్టమని
అంటే కృష్ణుడికి ఏమంటే బాగా ఇష్టం ఉండే కదా అండి
ఆహా
అది ఏమంటారు గు మా మక్కన్ మక్కన్ అంటారు కదా మన దాంట్లో అది కృష్ణుడికి బాగా ఇష్టం ఉండే అన్నట్టు ఆ ఇష్టం ఉండి ఆయన ఆయ లేదు ఆయనే పైకి ఎక్కి తినేటోడు అన్నట్టు వాళ్ళ మమ్మీ దాచి పెట్టిన తర్వాత కూడా ఆయన పైకెక్కి తినేటోడు అ దాని వల్ల ఏమో వీళ్ళేమో పైకెక్కి కుండిని పలగ కొడతారు అన్నట్టు
అచ్చా అట్లానా అండి సరే అండి ఓగున్ మీ వల్ల చాలా బెస్ట్ వెళ్ది నాకు తెలిసి తెలిసిందండి ధన్యవా ధన్యవాదాలు అండి నేను కూడా
ఓకే ఓకే సరేనండి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి
ఓకే అండి ధన్యవాదములు
ఓకే థ్యాంక్ యూ అండి
ఓకే వెండి వెల్కమ్ అండి